హలో
ఏంజేత్తాన్నవే
టీవి చూత్తాన్న నువ్వేం చూత్తాన్నవ్
ఏముంది, ఏం లేదు కూచున్న ఏం చేత్తాన్నవ్ అని ఫోన్ చేత్తాన్నా
అవునా అల్లుడు ఏం చేస్తాండు
అల్లుడు అడుతాండ
కోడలు
కోడలు ఇక్కడ ఉంది మొన్న
ఏమైంది
అతే మొన్న మంచి లేకపోతే పెదం దగ్గర తీసుకొని పోయాం
ఆ
తీసుకుపోతే దిష్టి తాకింది అని అన్నారు ఉ నర దిష్టి అంటే డిష్ తీయ్యాలని అన్నారు
ఆ
అంటే మొన్నోత్తమం మావయ్య చూడ్డానికి వచ్చిండ్రు పలోన్న వచ్చిరు అయితే మా పిచ్చిది ఏం చేసింది పాప నిన్ బోతా నీ తాను అన్నది అవసరమా చెప్పు దానికి ఆ ఏ ఉండాలి నేను ఇడ్లీలు తీసుకుపోయి ఇస్తా అని ఇచ్చేసి నాకి పోతాను తినిపిస్తా ఎండబడుతాంది త్తమ్మి నేనోత్త నేన్ చేయకపోతే వతుది నాకు చూసుకతు వద్దంటనే ఉంది
ఆ
అమ్మంట
ఆ
ఎంకా అంటే ఇ ఏ వదుతా మరి సప్పరేగా తీసుకుపోని అ అ బాగుంటే మర్చస్ కూడా తీసుకోవని అని ఊకున్నా నేను ఇదే ముందు వందకడం ఇది రుకును
ఆ
చెప్పే
ఏ వాళ్ళు ఏం పెట్టారు ఏమ్ చెయ్యరు కానీ
ఆ పోద్దునా పడు ఇద్దారంటే ఇంటలే దెబ్బలు వాడాలని రాసుంది
తిన్నావా
తినలేదు తినాలి అన్నం కూర వండాలే
ఇంకా వండలే
అత్తమ్మ మటన్ తీసుకొచ్చింది
ఆ
మధ్యాహ్నం రా రాపునుషన్ ఇద్దరు రారని మా ఇయ ఫోన్ చేసింది మా ఇంటికి వచ్చి చెప్పాను అయితే మధ్యాహ్నం చిన్నడి బాగా ఇడతాను ప్రార్థన చేద్దు రగా అమ్మా అది నేను రాను పనులు వచ్చ్ర అడిగితే ఉప్పలమ మాయాన్నర్మా ఉప్పలమా పూజలు చే ఏం చేయ మా అప్పులు మా మాయ అని అంట ఈ జీకున్న కూడా నా దొతారు ప్రాధాన్యత కూడా ఏదనాయితే మమ్మల్ని అంటారు నేను రా అది సంధ పడి విన్నాడు ఆహా నా కొడుకు ప్రాధాన్యతనికి రాలేదు ఇప్పుడు తింటానికి ఇంకా గతిలేక పోనా కానీ వాలోల్లు పెట్టుకుంటున్నాండి ఏం చెప్పాలి
లొల్లి పెట్టుకున్నాడా ఇగా
పెట్టుకున్నాడు అడిగి పన్నాడు అని పాలిచ్చి అ నీతో మాట్లాడతాని ఆడ పండ పెట్టి వచ్చినాయి అ
ఏడు ఉన్నావ్ నువ్ రూమ్ల నే ఉన్నావా
అల్లానే ఉన్నా ఏడీకి పోతా ఇళ్ళ లేకపోతే మంచిగానే మాటన్ వండిర్రు కదా తినోద్ధాం అనుకున్న అక్కడ వేములవాడకి పనికి పోయినాం కదా తీర్థన త తీర్థ రమని ఆడ తిందాంమంటే ఆడ పెద్దలుళ అడాసక్కగా తినాలే నా కడుపుకు తృప్తి తిండి అనేది రాసి పెట్టిలేదు ఏదన్నా తిందాము ఏదన్నా హ్యాపీగా ఉన్నాం అంటే ఖతం ఏదో ఒక లొల్లి ఇగా చూడు పిల్లగాడు ఏడు ఏడుత్తాడు కూడా ఎనిమన్నా లేవకుంట
ఇప్పుడా
ఉమ్
ఆ
ఇప్పుడు ఏం చేయాలిగా ఒ సొక్కే
దానికి నువ్వేం చేస్తావ్ ట ఏ అవి పనులున్నాయ్
అస్సల్ నాదే తప్పులేకున్నా నన్నే నన్నే నన్నే ఒకటి ఏందుకు చేస్తారో తెల్వదు ఏదన్నా ఒకటి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి కంచాయతు బొబ్బలు
ఆ
ఉమ్ ఏది మాట్లాడొద్దు కనీసం ఎవరు అర్థం చేసుకోకున్నా ఈయన అర్థం చేసుకున్నా ఏమ్ అనిపియదు ఉమ్
ఇంకేన్నాడు మార్తారో ఏమో అందారూ
ఏమో ఏడతాండు ఈ దిష్టి ఎట్లా పోతదో ఏం కాతనో నాకు ఏం అర్ధం కావట్లేదు ఒకటే ఎడుతాండు
అదేమన్నా కడతారు కదా
అదే నేను పట్టించినా పట్టిస్తేనే నర దిస్టి అని అన్నారు.
ఇప్పుడు మంచిగనే మంచిగ లేడా ఆపిల్ల ఊకే ఏడుత్తా ఉంది ఇప్పటికికూడా
ఆ
ఇప్పడుకి కూడా ఊకే అట్లనే ఎడుత్తాడు
ఏడుతాండు ఓ ఫుల్ ఏడుత్తాండ్డు
కొంచం గ కావాలి కదే
అస్సలుగా కవరు కనీ అప్పుడు ఇంకా పాలుతాగకపోయేది గానీ
ఆ
ఇప్పుడు కొంచెం పాలు తాగుతాండు. ఉమ్మ్ ఏం చేత్తన్నావ్ మరి తిన్నావా.
ఇయ్యాల ఆడికి పొయినా సర్టిఫికెట్ కోసం తాన్ బోయినా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ బిర్యానీ తెచ్చిండు అది తినలేదు ప్యాక్ చేసుకొతే ఇంటికి తీసుకొచ్చిన తిందామని తింటే అస్సలు తినబుద్ధి అయితలే ఇంకా సన్వి సన్వికకున్న స మా తాతకి ఇచ్చిన తిన్నారు వా
ఉ
నేను లైవ్ అనుకున్నాద
ఆమెను తీసుకోబోయినావ అక్క బిడ్డను
వంద వందవేలు పోయినా అనుంచి నాలుగు గంటలకు మూడు గంటలకు వచ్చిన ఏం కాదు ఇక చూత సూత నా అకడ కూర్చొనివున్నారు పోయినా మనం అప్పుడు చిన్నప్పుడు పోలేద మాయి తీసుకపోలేదా మను ఆడుకోనీకి మాయ వీసు తో ఆ ఆడికి తీసుకోపోయినా
ఉమ్మ్
తీసుకోపోతే చూసింది ఇడ తిని ఎది వంచిన తినినిపించిన మల్ల బస్ ఎక్కినం వచ్చినం ఇగ మంచిగనే జరిగింది కం ప్రయాణం చేస్తే నాకు తల నొత్తంది ఊకె పడతలేదు.
ఈ ఎండ కి పోతే గట్నే ఉంటది.
ఊమ్మ్ అంత వరకు అసల్ త తలనొప్పి పోవట్లే
అవునా
ఆ
నీకే అట్లుందంటే ఎండలో మరి దా చిన్నది అది దానికి ఎట్ల ఉండాలే
తింటాంది ఇప్పుడు
ఉం దానికి ఏం తెలిసు నాకు ఇట్లా అని పిత్తాంది అని దానికి ఇక తెలివలేదు కదా.
ఆ ఆ మాయో మేం కూడా మొన్న ఆడికి పోయినం కదా దేవుని దగ్గరికి
ఆ
హు అందరు వచ్చిరు మా యవ్వయ మీ మావయ్య వోయిండు మామ్మ మీ ఇద్దరు మావయ్యలు వోయిర్రు మీ బామ్మార్ది కూడా వోయిండు
అవునా
ఆ ఇగ మేమూ మా పిన్ని మా చెల్లెలు మా అమ్మనేను అంతే ఇగ
ఊ
ఊ
మామ ఇడికి వచ్చిండు కదా
అవుద్ అవుదురా ఆ హ వొచ్చిరు వొచ్చిరు సిద్దంగా వొచ్చిరు మేము మేము అవునా ఉంటారా
నేన్ ఉంటలే మరి గొడవ అయితే అయింది ఇప్పుడు ఏడున్నారో మరిగా తెలవదు ఇంకా అటు పోతే అంతే తెలిసి ఇయ్యాల అదే వాళ్ళని నిద్రకు తీసుక్ కొత్తా అని గొడవైంది
మీరు ఏడా
ఇక్కడ మనొల్లె
ఎవరు తీసుకోత్తారట వీళ్ళ దగ్గరకి తెలవదు మా సైడా
ఆ ఇంటది మేము గట్టిన ఇంట్ల
గొడవ ఎవరు పెట్టుకున్రు మరి
మీ నానమ్మఅంటనవ్
ఏ హేయ్ మెంటల్ మా నానమ్మే గాని గొడవ ఎవరితోన్ పెట్టుకుంది
మీ నానమ్మకు మీ డాడికి మీ బాబయ్కి
గొడవ అయిందా
అయ్యో తెలివదానే నీకు ఇంకా
నా మీద ఒట్టు నాకూ తెలవనే తెల్దు అసలు అది
మీ అమ్మకు తెలుసు కావచ్చు అడుగు నాకు ఆ అమ్మ అమ్మ కూడా అనలే వేరే మావోడు లేడా తమ్ముడు కొడుకు
ఆ
వాడు అటు పోయిండు ఆ ఎగ్గ్స్ నేను అమ్ముతా కదా ఎగ్ స్టెప్ పోరార అంటే అటు పోయేసరికి అడై దట
తెలవదు ఎ ఎన్ని రోజులు అయితాంది తివేయ్
హలో
ఆ
ఎన్ని రోజులయితాందిగొడవయ్యి
ఇప్పుడు ఇంతసేపు అ అమ్మ దగ్గర ఫోన్ లేదా
ఫోన్ లేదు అందుక్ కే ఏం తెలవలేదు మాకు
ఆ
ఆ మమ్మీ ఫోన్ తమ్మని దగ్గర ఉంది ఇంతసేపు ఫోన్ చెస్తతే మాట్లాడిను గాని ఏమ్మో ఏం చెప్పలేదేమరి ఏయ్ ఇన్సెప్ ఫోన్ చేస్తే మాట్లాడింగ్ గానీ ఏం చెప్ పాలియా చేేతా చేతా ఇంగ మా కిన్దల్
ఉమ్ రో మా మామయ్య ఫోన్ చేతండూ
అవునా మాట్లాడతావు మరి ఏం లేదు మమ్మీ బయట తెలిసిలు
కాల్ చెస్తారు అన్స్ అక్కడ పోేయింది కదా వీడియో కాల్ చెస్తారు
ఆహా కోసేపు మా అట్ల కాదు అప్పుల వరకి మాట్లాడి కట్ చెస్ మల్ల నైట్ చే
ఎందే
కోసేపు మాట్లాడు అంటున్నా
మాట్లాడతానా
ఆ
ఉమ్ ఇంకేం చెస్తాండి మరి మావయ్య ఇక్కడికి వచ్చి సే ఏమనంనంగిట్లల
సిధే వంట చేస్తున్నాడంట
అవునా
ఆ వన్ ఫోర్ ఏ వన్ ఫోర్ ఏతే తున్ లేదే ఏం లేదు వాడు ఎప్పుడో ఒకసారి అమావాస్య పున్నానికి తాను
సరే నేమమ్మా ఈగ ఓకే చేస్తోంది ఇక చేస్తా
సరే బాయ్
ఆ బాయ్